టి తగ
హలో
టీటీ నేనా ఇప్పుడే కాఫీ తాగానండి అయిపోయింది కదా ఈవినింగ్ టైం ఆ మాకు ఇక్కడ చాలా వర్షం వస్తుందండి నిన్న నిన్న కూడా ఆ అ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఫుల్ రెను ఇప్పుడు తగ్గింది కొంచెం ఆల్ ఆఫ్ సడన్ ఆ నిన్న టూ డేస్ నుంచి కూడా మాకు అలానే ఉంది అంటే సమ్మర్ లో వస్తుంది కదా
అవును
అలా స్టార్ట్ అయింది ఇంకా ఎండలు చాలా ఎక్కువైపోతాయి ఇప్పుడు
ఆ ఎండలు అసలు ఈ ఇయర్ చాలా ఫాస్ట్ గా వచ్చేసింది త్వరగా వచ్చేసినై ఇప్పుడు మార్చి వచ్చింద ఆ మార్చ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ఇగ విపరీతంగా మారిపోఇంది
ఇంకా ఇప్పుడు వర్షం వచ్చింది కదా హుమ్
రోజుంచి మాకు మార్పు వచ్చింది నిన్న ఈవనింగ్ సడన్ గా ఆ బలైక్ కమ్మేసి వర్షం పడిపోయింది ఆ పది రోజులైతే తుఫ ను గాలి ప్రతమైన గాలి
అవును అసలు ముందు వర్షం రాగానే కరెంట్ పోద్ది మెయిన్ డ్రాబ్యాక్ అసలు అది కరెంట్ పోకపోయిందంటే ఇంకా ఇన్వెస్టర్ లో ఏవో ఉంటే ఓకే లేకపోతే మాత్రం చాలా సఫరింగ్ అవుతది వర్షము ఒకవైపు వర్షము ఒకవైపు కరెంట్ లేక్ పోవడం హుమ్ అవును ఇవ వర్షాలే వర్షం ఆగిపోయింది అనుకోండి ఈ రేపటి నుంచి ఫుల్ ఎండ
ఆ వేడి ఇంకా పైకి వచ్చేస్తది భూమిలో ఉన్న వేడి ఇంకా వేడి ఎక్కువైపోతుది
అవును అవును చాలా వేడెక్కి వేడ అతు
పోవాలి ఆ తర్వాత ను అనుకోండి అ కనీసం ఆ నెక్స్ట్ నెక్స్ట్ డే అంత వేడి ఉండదు బాగా వాడు ఈ మాకు ఇప్పుడు అంటే ఈ వేసవికాలం వచ్చేసినట్టే కదా వచ్చి వేసవికాలంలో ఈ వర్షాలు కొంచం హాట్ గానే ఉంది అంటే ఇదేదో తుఫాన్ లాగా అనిపించింది కానీ మరే ఏం తెలియట్లేదు ఎక్కడో వా హైదరాబాద్ లో అయితే వారంలో అటు ఆ ఏరియాలో కర్నూలు అటు ఆ ఏరియాలో
ఉమ్ అవును అంట అవును అవును అసలు ఎట్మాస్ఫియర్ చాలా పొల్యూట్ అయిపోయింది చాలా అంటే చాలా పొల్యూట్ అయింది ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలు సో దుమ్ము ధూళి ట్రాఫిక్ అ పొగ వీటి వల్ల చాలా పొల్యూట్ అయింది ఆ పొల్యూషన్ వల్ల ఇంకా ఎక్కువైపోతుంది ఎండలకే ఎండలు ఎక్కువే వర్షాలకు వర్షాలు ఎక్కువే ఉమ్
చలి కూడా ఈ సంవత్సరం అసలు మా ప్రాంతంలో చలి అసలు ఆల్మోస్ట్ చ మేము ఉన్న ఇది ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువ కొంచం చాలా సర్ప్రైజింగ్ తర్వాత చలికి తగ్గట్టు ఇప్పుడు ఎండలు కూడా చాలా ముందుగా అ అయిపోయినాయి మరి ఇంక ఇప్పుడు ఇలా ఉంటే ఏప్రిల్ మే ఎలా ఉంటదో అని కొంచెం భయం వేస్తుంది
అవును అమ్మో ఇంకా అసలు ఏప్రిల్ మే లో బయటికి రాలేము చాలా కష్టం అసలు లేనిపోని జబ్బులు కూడా వస్తాయి ఇగ ఆ ఎండకి సఫికేషన్కి కొంచెం ఇల్ హెల్త్ ఉన్న వాళ్ళైతే చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి
ఏజెడ్ పీపుల్ కొంచెం తర్వాత కొంచెం మీరు అన్నట్టు కొంచెం సెన్ ఉన్న వాళ్ళు కొంచం కష్టం
ఆ చాలా కష్టం అవుతుది అసలు వాళ్ళ క్లాథింగ్ దగ్గర నుంచి తినే పదార్థాల దగ్గర నుంచి చాలా కేర్ఫుల్ గా ఉండాలి వాటర్ ఎక్కువ తీసుకోవడం ఉమ్ వాటర్ ఎక్కువ తీసుకోవడము ఆ అవు ఆ ఫ్రూట్స్ అవి రాగి మాల్ట్ ఎక్కువ తీసుకున్నారనుకో వాళ్ళకి ఒళ్ళు ఒంటికి చలవ చేస్తది
చలవా రాగి మాల్ట్ లో మజ్జిగ వేసుకుంటే ఇంకా మంచిది
అయినా సరే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా అలవాటు చేయాలి ఈ ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా ఇలాంటి అలవాటు చేసామనుకో
ఇది చాలా కాల్షియం ఉంటదండి పిల్లలకి అంటే మంత్స్ బేబీస్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు మేము మేము అన్నప్రాసం చేస్తాం కదా తర్వాత ను తాగడం కూడా వాళ్ళకి కొంచెం తాగేది ఇంకా కొంచెం సాలిడ్ సెమీ సాలిడ్స్ కంటే ఇదిక
అవును కొంచెం లిక్విడ్ లాగా చేసి కొంచెం ఎక్కువ లిక్విడ్ లాగా చేసైనా ఇవ్వచ్చు
ఇవ్వచ్చు వాళ్ళకి చాలా మంచి వాళ్ళకి గ్రోయింగ్ ఏజ్లోనూ కొంచెం మంచి కాల్షియం అది అవసరం
అసలు ఇప్పుడు క్లోతింగ్ కూడా మనం ఎక్కువ ఈ ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ కాకుండా కాటన్ కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ యూస్ చేయటం పిల్లలకైనా మనమైనా అట్లా యూజ్ చేసామనుకోండి కొంచెం మన బాడీ కూల్ అవుతుంది కూల్గా అనిపిస్తది అన్ని అన్ని టిని ఉమ్ అన్నిటిని ఆ ఈక్వల్ చేసుకుంటు మంచి డైట్ తీసుకోవాలి మంచి క్లోథింగ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అవును అవును
అదే మనం యాస్ పర్ ది సీజనల్ గా మనం ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు వింటర్ అనుకోండి వింటర్ లో అబ్వియస్లీ మనం ఇది ఇది ఏంటి వులెన్స్ అవి చలికి దానికి సమ్మర్ లో ఎక్కువ కాటన్స్ కొంచెం పల్సగా ఉన్నవి మనకి కూల్గా ఉన్నాయి అలాంటి వాటితో
అవును అవును
ఇంగా ఇంకా మనకు మనం మానేజ్ చేసుకోవాలి మరి
అంతే తప్పదురో ఈ పొల్యూటెడ్ అవును పొల్యూటెడు దీనివల్ల అట్మాస్ఫీరు ఏరియాస్ వల్ల మన మనల్ని మనమే జాగ్రత్తగా చూస్ కోవాలి మన పిల్లల్ని చూసుకోవాలి ఫుడ్లో కానీ కానీ సో ఇంట్లో ఇంట్లో వాతావరణం ఎక్కువసేపు పిల్లల్ని ఎండకు పంపించకుండా అసలు ఇప్పుడు విచ్చే ఎండలు కూడా చాలా ఉమ్ భయంకరంగా ఉన్నయి ఏ టైమ్ లో జూసినా వేడి ఆ కరెక్ట్
అ ఎండ ఎండలు
అ అవును అవున్రా అవును
ఊ
ఇంకా పాపం ఓల్డేజ్ పీపుల్ ఇంకా చాలా ఓల్డేజ్ ఉం టారు కదా సిక్స్టీ సెవెంటీస్ అట్ల వాళ్ళకైతే ఇంకా కష్టం అసలు
చాలా కష్టమండి ఎండలు తట్టుకోవటం అంటే ఎండలు తట్టుకుంటం
అవును అవును ఇంకా కష్టం ష్టం ఇంకా కష్టం పాపం వాళ్ళకి అవును ఇంకా మన డైట్ డైట్లో కానీ ఆ వాకిలి బయటి కెళ్ళకుండా అట్లా మనల్ని మనం కొంచెం సేవ్ చేసుకోవాలి
అవును
అసలు ఈ ఎండాకాలం కూడా అ ఇది లేనట్టు ఓ వర్షం వచ్చేస్తది ఆ అసలు ఎప్పుడు వర్షం వస్తదో తెలిదు ఎప్పుడు ఎండ వస్తదో తెలియట్లేదిప్పు ఇప్పుడు లేకపోతే ఈ రోజు నిన్న మాకు ఎంత భయంకరమైన వర్షమో అసలు
ఊమ్
వర్షాల కాలం కాదు కదా ఇది
కాదు
ఫుల్ రైన్ అబ సమ్మర్ సీసను
ఆ మా మాకలాగేనండి మధ్యాహ్నం మంచి ఎండుంది ఆ ఈవేళ ఎండ బానే కొడుతుందనుకున్న బా ఎక్కువ ఉందని సడన్ గా ఫైవ్ ఫైవ్ కూడా అవ్వలేదు ఇంక ఫోర్ థర్టీ ఆ టైమ్ అయ్యేసరికి బాగా మూసుకుపోయి కమ్మేసి వర్షం పడు
హా హా అవును
ఆ ఒ గంటసేపు పడిందో మళ్ళీ ఆగిపోయింది. అంత తడిచిపోయింది. నేలది అంతా రోడ్లన్నీక మళ్ళీ ఆగిపోయింది. పెళ్ళి గాలే అంట ఉమ్
ఇంకా మాకైతే ఇంకా వర్షం వచ్చే సూచనలు అంటే ఒకలాంటి ఉబ్బరిస్తుందంటారు కదా గాలి రాకుండా
ఉమ్ ఆ
ఉంటుందసలు అంటే ఇంకా నైట్కి గూడా వర్షం వస్తదన్నమాట ఉమ్ ఈ వర్షం వచ్చితే ఎండాకాలం కొన్నిటికి మంచిది ఓకే చెట్లు అయ వాటన్నిటికీ మనం నీళ్ళు ఇవ్వకపోయినా గాని దేకెన్ సర్వైవ్
ఆ
మనుషులకి ప్రాబ్లం గదా
అవును అన్ఎస్పెట్
ఇంకా ఏంటండి
మనకు కొంతమంది కొన్ని ఇప్పుడు ఒక ఎవ్వాయి వెయ్యి వెళ్ళాలి ఫంక్షన్స్
అవును అవును కదా సమ్మర్ అవును అవును అవును అవును అసలు అట్లాంటి అకేషన్స్ ఉండేదే సమ్మర్ లో మ్యారేజెస్ అని కానీ బయటికి ఆ పిల్లలతో బయటికి వెళ్ళటం కానీ అట్లాంటి సమ్మర్ హాలిడేస్ అప్పుడు అట్లానే గదా చూసుకుంటాం
అవును
ఆ టైం లోనే పిచ్చి వర్షాలు వచ్చినాయంటే వర్షాకాలంలో వర్ష రావు ఎండాకాలంలో ఎండలు రావు
ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే పంటలు మన పండే పంటలు మంచిగా ప పండివన్నీ పోవడానికి ఇది అలా అనిపిస్తది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అవును వర్షాలు పడిపోయి మొత్తం అంతా నీళ్ళలో కొట్టుకుపోతా అలా అయిపోతున్నాయి. ఈ ఆ లీవి వస్తువులు అయన్ని గ్రాసరీస్ అన్ని పెరిగిపోతు
అవును అసలు అవునురా కరెక్ట్ ఇప్పుడు మనం బయటికి యెళ్ళి వ కొంచెం పల్లెటూరు వైపు వెళ్తే ఎక్కడ చూసినా మాకు గుంటూరు సైడ్ అ అటువైపు ఎండు మిరపకాయలు మిరప పంట చక్కగా పండిం ది వాళ్ళు ఆరు పెట్టుకున్నారు ఇట్లా వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎంత ప్రాబ్లం కదా అంత హడావుడిగా వచ్చి మొత్తం తీసుకొని యెళ్ళాలి అంటే
కొట్టుకుపోయి పాడే పోవడమే ఏం చేస్తారు ఇంక కదా ధాన్యం గూడా అంతే కదా ధాన్యం పోస్తారు అంతా అయన్నీ
ఆ అవును
తులఅవి అన్ని చేసి అది గూడా అంతే గదా కొట్టుపోయి ఈఅన్నీటికి అయ్యి అందరూ సఫర్ అవుతారు.
అవును అందరు సఫర్ అవుతారు పాపం
మీకు అందరికి ప్రాబ్లం అనుకోండి
అసలు రైతులకి ఆ ఆ మిగతా మనమే అవును అవును
అ
మనమేమో మిగతా నీడ్స్ కోసం సఫర్ అవుతాం వాళ్ళంటే అసలు ఒరిజిన్ వాళ్ళ వృత్తి అంటే వాళ్ళకి పొలంలో వచ్చిన పంటే కదా వాళ్ళకి డబ్బులి ఇచ్చేది అదే పా పాడైపోయినాయి అంటే ఎంత కష్టం కదా పాపం
డి వాళ్ళకి అది జీవనాధారం వాళ్ళకి ఇంకా
అవును అవును అవును అవును
నెల నెల ఎంత కష్టపడతారండి వాళ్ళు
కదా ఆ సంవత్సరం అంతా కష్టపడి ఆరు నెలలు అవును ఓకేరా బాయ్మా బాయ్మా బాయ్